హలో
మ్మ్ చెప్పు డోంట్ వర్రీ ఆమెడో ఆసస్
హో షెట్ హడ్ యువరె లంచ్
యస్
ఏయ్ వాట్ యూ హేట్ రా
అయ్యా అయ్యే సాంబడం, రసం డా రసం, పెరుగు బీస్ బీస్
దిన్ వై యూ ఆర్ నాట్ స్లీపింగ్
ముజే నహీ ఆతి హే హ
లేపు వాళ్ళేంది పడుకునేది మ మధ్యాహ్నం ఎవరన్న పడుకుంటారా మనుషులు
మ్ పని చేయిదంటలే.
లేేపు ముఖం పై నీళ్ళేసి ఏంది మీరు ఆడపిల్లలయిండి, మధ్యాహ్నం పూట పడుకుంటారా అనేస్ లేపల్ల.
ఇది చాలు బ్రో
ఓయ్ షట్.
హ శీ స్లీపింగ్ లైక్ ఎ లిటిల్ న్స్. నేన్ కట్ చేయలే నువ్వే కట్ చేసావని నేను అనుకున్నా.
ఎ నేను కట్ చేయలేదురా. నువ్వు కట్ చేసావు అని నేను అనుకున్న.
లేదు. ఎలాగనుకున్నారు? ఎందుకు కట్ చేస్తా? మ్ ఏమో కట్ అయింది అనుకొని, కట్ చే
ఆ ఇప్పుడు ఇది ఎన్నో కాల్ ఇది పదకొండా, పన్నెడా?
ఏమో బ. పదకొండు అనుకుంట.
ఓ షట్
మ్. పోయినాడా వంశీ?
పోయినాడు.
మ్ మీరు?
ఉన్నాడు. ఇప్పుడు పోతాడు, సాయంత్రం తిరుమల ఎక్స్ప్రెస్కి. మ్. ఆ,
ఉహు
నేను యాడికిపోతాను? యాడికి పోను నేను.
ఏమో ఇంటికి పోతా, అన్నావంటే!
నేను పండకి పోతా. పండగ ఒకేసారి రంజాన్, ఉగాది రెండు వస్తాయి కదా!
నేను అంటే ఇద్దరం ఉన్నము. దింపిపోతా అన్నాడు మీరేం సినిమా పిలుస్తన్నారు అంటే,
లే నేను నేను ఎందుకు పోతారా? ఏం పనుంది నాకు ఇంటికి పోయకి? లేదంటే నేను చెప్తా కదా, ఒరే నేను ఇంటికెళ్తా లేరా నేను ఎందుకు వస్ త ఊరికనే మీకెందుకు మళ్ళీ ఎస్ అని చెప్తా. ఆ ఇన్ నెక్స్ట్ వీక్ పండగ.
ఉ అవును. నెక్స్ట్ తర్స్ డే, ఫ్రైడే, సా ఆర్ డే
ఫ్రైడే వర్కింగ్ డే అంట కదా! అద సాటర్డే వర్కింగ్ డే అంట కదా!
మ్ అవును సండే వర్కింగ్ డే.
సండే కాదు సాటర్డే.
సాటర్డేనే. అంటే, ఈ సాటర్డే పెట్టుకొని, నెక్స్ట్ వీక్ లీవ్
ఆ లీవ్ ఇస్తారంట ఆ.
ఆ లేదు పడుకోలేదు. నిద్రపోతావు కదా నా
లేదు రా కొద్దిసేపు ఉండి, ఇంక స్టార్ట్ చేయాల నిన్ననే నేను తప్పించుకున్న. ఇంటర్వ్యూది చెయ డం. ఈరోజు వాడు అడుగుతాన్నడు పక్
మ్హు, ఓకె. మ్మ్.
ఈ వీక్ అంతా ఏం క్లాస్, ఆహా లేదు. పిలిచలే, ఎవ్వరికి సరిగా చెప్పలే. అంటే, అందరు ఎట్ల అంటె ఏదోటి చేసుకున్నారు లహరి. అంటే కొంతమంది ఎట్లాంటే, వాంటెడ్ గా ఎవరు కోర్స్ కోసమే జాయిన్ అవ్వల.
మ్ నువ్ జాయిన్ కావాల?
ఆ అంటే కొంతమంది, జాబ్స్ కోసం, జాబ్స్ చేస్తూ జాయిన్ అయినారు. అంటే, చాలా మందికి సర్టిఫికేట్ కోసం, జాయిన్ అయినారు. కొంతమంది ఎం ఫామ్సీ చేస్తున్నారు. కొంతమంది, ఫామ్ డి వాళ్ళు కూడ, సేమ్ నా లాగ ఏంది ఇంటెన్షిప్ లో ఉన్నారు. బి ఫామ్ ఫైనల్ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. అందరు ఏ దొ ఒక దాంట్లో ఉన్నారన్నమాట. ఖాళీగా అయితే లేరు.
హ్మ్
అట్లాంటి వాళ్ళు ఇంకా దీని మాళ్ళ చ సపరేట్గా చదవాల అంటే ఎవరు సారిగ చదవాట్లే వింటన్నారు కానీ క్లాసులు అయితే వింటన్నారు కాని సపరేట్ గా కూర్చొని మళ్ళీ ఇంటర్వ్యూ కీ ప్రిపేర్ అయ్యింది అయితే ఎవరు ఎమ్ ప్రిపేర్ కాలా సరిగ్గా అందుకని మళ్ళీ రేపు తీసుకుంటా అది సి అన్నాడు అంటే త్రీ డేస్ అన్నాడు యాక్చువల్గా ఆహా ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే చెప్తారు లేదంటే ఆయన పేరు పిలుస్తాడు ఇంకా వాళ్ళు అ ఓపెన్ చేసి రెడీగా ఉండాల
హ్మ
ఉమ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అందుకు త్రీ డేస్ పెట్టుకున్నాడు ఇంటర్వ్యూ కి మాత్రమే ఆయన ఏమన్నా ఆ కెమెరా ఆన్ చేయాలా ఆయనా ఏమన్నాడంటే మీకు వచ్చింది చెప్పండి నాకు తెలుస్తుంది కదా మీరు ఏ లెవెల్లో ఉన్నా రు అనేది అనేసి అన్నాడు ఆయన
హ్మ్
హ్మ్ నార్మల్ కొంతమంది ఏం చేస్తారంటే లాస్ట్ లో పెడతారు మార్క్ టెస్ట్ లు అన్నీ ఈయన అట్లా కాదు ఒకొక్క కా ఆ ఏంది మాడ్యూల్ అయిపోతే అట్లా పెడుతున్నాడుంట ఒ ఒక్కటి సిఆర్ అయిపోయిందనుకో పెడుతున్నాడు సీడియం అయిపోతే అట్ట పెడుతున్నాడు అట్లా ఆ అంటే అప్పుడు మళ్ళీ ఆ చదివితే అప్పుడప్పుడు రోజు ఆ అదే అన్నాడు మీరు నిన్న ఎందుకు ప్రిపేర్ కాలేదు రోజు చదవమని చెప్పినా కదా మీరు ఎందుకు చదవ అవట్లేదు అనేసి అన్నాడు ఆయన
హ్మ్
హ్మ్ ఎ అదే ఇంకా మళ్ళీ ఇక మళ్ళీ ఈ రోజు ఉంది హ్మ్ అవును వాళ్ళకి సార్ వచ్చినప్పుడే చాప్ ఏ ఏం విన్నట్టుంటది రా పివీ
ఏమో రా తెలీదు నాక్కుడ
ఆయన మళ్ళీ ఇంక మేడంకి చెప్పి ఆమె సర్టిఫికెట్లు ఇయ్యాలంటే ఇంక అది పెద్ద సాహసం అని చెప్పాలా
ఆ ఆమె అసలు ఈయ్యదు ఏం చేసినారు ఆయన వీళ్ళు ఇన్ ఇంటర్నెషిప్ చేయకుండా ఇదీ ఎందుకు చేస్తున్నారు అన్న అంటద ఆమె తిక్క తిక్క కొశన్లు ఆ తిక్క తిక్క కొశన్ ఆ కాలేజ్ లో చేయకుండా అక్కడెక్కడ చేస్తారు అక్కడ అయినా ఏం చేస్ సెంటరే లేదు అయిన మీక ఎవరు చెప్పమన్నారు నాకేమి ఇన్ఫార్మ్ చేయలేదు అది చెల్లి అన్న అంటద వీళ్ళకి ఏమన్నా బెనిఫిట్ అయితది అని అంటే ఆ అంటే చెప్ స్తాడు కదా పీబి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా ఆ అప్పుడు కొంచెం వీళ్ళకి కొంచెం ఐడియా వస్తంది అన్నమాట తీరిటికల్ గా
హ్మ్ ఏంది ఏదో ఒక సర్టిఫికేషన్ ఉంటది ఇలాకి
అదే సర్టిఫికేట్ ఏమో నాకు డౌటే సార్ ఇప్పయాలీ ఇప్పయాల కదా కాలేజ్ తరపుున నుంచి
ఉం
ఇపిచినాడ్ అంటే గ్రేట్ ఏ
ఇపిస్తార్ లే పైసలు కడితే ఇపిస్తార్
ఇంగ ఉన్నాయి
హ్మ్ హ్మ్ ఎవరు
ఓన్లీ ఇది ఏందీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ మాత్రమే అని చెప్పేసి
ఏందీ
బయట సర్టిఫికేట్ కూడా ఆమె నార్మల్ గా బెనిఫిట్ సర్టిఫికేట్ ఇయొచ్చు కదా ఇఆర్ పెట్టేసి
ఓ
అట్లా ఇకుండా ఓన్లీ ఓన్లీ పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్ మాత్రమే అని చెప్పేసి రాసిందంట ఆవు దానికి తప్ప వేరే దానికి ఏదానికి పరికి రాదు
వస్తుంది
ఆ ఎంత కకృతి పడతాను చూడు ప్రిన్సిపల్ ఇంకేం రా
ఎం లెదు
హలో నీ వాయిస్ వినిపించట్లేదురా ఆవిని పిస్తది
నేను ఇంగరోతసేపు ఉండి ఇంటికి పోత నాలుగుకట్లా బయల్దేర్త
ఆ
ఇ త్వరగా ఇంటివచ్చు
ఓ
హ్మ్
ఉత్త రసమన్నాము తిన్నావా
హ హషలో సాంబార్ దిచ్చంట
ఓహో
పెరుగు పెరుగు డిచ్చిన
సేమ్ మే మాది పప్పు రసం పెరుగు
ఓ మాది తెచ్చె సామ్ సాంబార్ చేయమండి
ఎవరిది వీరా
ఆ
ఓ షట్ అవును
గ్యాస్ అయిపోతే ఆక్కువ స్ట ఏమంటారు కర్రీ పాయింట్స్ కూడా వాళ్ళు కూడా ఒకే పప్పు ఒకటి చే సార్ ఇది ఒక టైమ్ందా మత్తిపోని మూసుకొని మీకు ఎం పెడతా
ఆహా హ ఇంకేసి కర్రీస్ దొరకలేదు అనుకో నేను ఇంక రై రైస్ కుక్కర్ లోనే వంటలు చేసేస్తా
మీ ఇంట్లో స్టవ్ ఉంది కదా
గ్యాస్ ఉంది ఇంకా పనికివోస్తుది గ్యాస్ అంటే ఆ ఆ
నిజమే
ఆ కానీ గ్యాస్ పడుగ వస్తందిలే ఇంకా మాకు మే వరకు వస్తుది మేము ఎమి వాడలే
పెద్ద గ్యాస్ ఆ ఉహూ అయితే వస్తుదలే బానే మరి వే పొద్దున్న చల్లిల్లు పోసుకుంటా వ ఓకే ఓకే గీజరు
ఈమా వాటరు హ
గీసరంటే ఏది
హీటర్ గీజర్ ఆటోమేటిక్గా హిటై ఒస్తాయి జూడు ఆ అదే విలా బీ ఆ అదే వీళ్ళు పెద్దమ్ వాళ్ళు పెట్టించుకున్నారులే చిన్నది మేము మొ న్నటి వరకు ఆ మేము చలికాలంలో దాన్ని ఆన్ చేసుకోవడం పెట్టుకో అంతే
తే కదా
గ్యాస్ ఏమి లేదు దానికి సపరేట్ ఉంటది అదే హీట్ అయి వస్తది
ఆహో
ఆ
కొన్ని కరెంట్ ఉంటాయి కొన్ని మాక్సిమం గ్యాస్ పెట్టాల్సింది దానికి కూడా సిలిండర్ అటాచ్మెంట్ చేయ్యాలి
ఇప్పుడు ఇది ఉండది కరెంట్ది
మా పిన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్నది మా పిన్నమా వాళ్ళ ఇంట్లో అది సిలిండర్ ది
ఆహా
కరెంట్ ది
లేదు ఇది అయితే గ్యాస్ ది ఆ గ్యాస్ అంటున్న కరెంట్ ది
మేలులే చలికాలం లో బాగా యూస్ అవుతాది
బాగా యూజ్ అయింది మాకైతే
హ్మ్మ్
ఆన్ చేస్తే హాట్ వాటర్ వ
ఉం
ఏమంటడి రోమంట ఇంకా ఫ్రీ అంటే ఇంకవరు ఏం రారూ ఇంకా సామాన్లుంటే అంత ఇంకా అంతకు మించి ఏమి ఇబ్బంది ఉండదు దు
హ్మ్మ్
ఆ
ఏమయితాదులే ఇద్దరూ ఉండేదానికి
ఆ ఇప్పుడు హాల్లో కూడా మాకు చాలా చల్లగ ఉంటది రా వేడి అనేదే లేదు కూలుగా ఉంది మాకైతే ఆ
పైన పైనైన రూమ్ ఉందా ఏమన్న
ఆ ఉంది అందుకు
ఉహ మేలు చూసి మా ఇంట్లో కూడాఊడు మా ఇంట్లో దీని పైన అది లేదు ఎండ అమ్మ చాలా వేడి వస్తుంది
ఆ షల్ కాడ ఆ ఆష అన్నన్ మకు ఫుల్ వేడిగ అంటుంది ఆశ
అవును నిజమే ఇప్పుడు కూడా వేడిగానే ఉంది లైట్ ఉంది అయితే మరి అంత
ఉ ఇగ మే పోయే సరికి చెమటలు తో కారిపోతది ఇట్లా
దానికన్న హాస్పిటల్ లో ఉండటం మేలు అనిపిస్తది లాస్ట్ కి
ఆ
ఇంటికి పోవాలంటే ఇగ అయిపోతాను నేను
హ్మ్మ్
ఎండకి
ఇప్పుడే చూడు ఎట్లుందో మధ్యాహ్నం ఉండేటట్టు ఉన్నట్టుంది
నిజమే
హ్మ్మ్ అయిపోయింది అప్పుడే అప్పుడే లెవెన్ మినీ మీస్ అయితుంది హు
టెన్ పైనే ఏదో ఒక్కటి చేస్తా మళ్ళా చేస్తా టెన్ నేరా టెన్ హు దాంట్లో ను నేను నువ్వు పెట్టిన దాంట్లో నువ్వు టెన్ టెన్ నే ఉన్నయి
సరే ఓకే కట్ చేస్త
సర్లే నువ్వు నేను వకింగ్ లెవెన్ థర్టీ కి చేదాం
ఆ
ఊట్ ఎవరన్నా టెన్ అన్న అటు ఇటు కొట్టిన నూట
అంతేలే
వస్తాయంట వాళ్ళ మామ ని అడిగితే చెయయండి వస్తాయిలే కానీ ఇప్పుడే రావు లేట్గా వస్తాయి మొన్ననే రిలీజ్ అయింది ఇది వస్తుంది కే వెంటనే రాదు అనేసి అన్నాడంట
సరేలే ఇప్పుడు చేసి పెడితే అయితే ఎప్పుడన్నా రానియ్ లే వస్తాయి కదా అంతే కదా హు త్వరగా ఇది అయిపోగొట్టుకో నెక్స్ట్ ఇపించుకో షేర్ చేసుకొని మాట్లాడుకుందాం
ఊ సరే బాయ్ మల్ల చేస్తా మల్ల చేస్తా
ఇప్పుడే ఆ ఓకే